హలో
చెప్పండి హలో వినిపిస్తుందా వాయిస్
ఆ వినిపిస్తానండి
ఎలా ఉన్నారు
బాగున్నాను మీర ఎలా ఉన్నారు
నేను బాగున్నాను ఇంట్లో అందరుూ బాగున్నారా
అందరూ బాగున్నారు మీరు ఫొటోస్ ఏమన్నా ఫొటోస్ తీసే దాని గురించి ఐడియా ఉందా
ఏం ఫొటోస్ కెమెరా లో అటువా సెల్ ఫోన్లుటు
సెల్ ఫోన్ లోనే కెమెరాలలా తీసేలాగా మీకు టాలెంట్ ఎలా ఉందా
నాకు అంత టాలెంట్ లేదండి కాకపోతే తీసినంత వరకు కొంచెం మంచిగా తీయాలని అనుకుంటాను
ఎని ఫోటోస్ అలాగ ఏమన్ ఎలాంటి ఫొటోస్ తీియాలీ లైక్ చేస్తారు అంటే నేచర్ చేయాలంటారా
నేచర్ని తీయాలనే అనిపిస్తుది మనుషుల్ని తీయాలని అనిపిది నాకు ఎందుకంటే మనుషులు కళ్లుతోనే ఉంటారు కళ్ళు మూసుకునే వస్తా ఉంటారు
ఇంగ మనుషుల నాక లివింగ్ థింగ్స్ కాబట్టి కదులుతారు
అదే అదే నాకు నచ్చదు అదే చెట్లని
అప్పుడు దానికన్నా మీరు మమ్మీ చసే కన్నా ఆర్కిటెక్చర్ కి అలాగ వెళ్ళి తీసారంటే అవియితే స్టడీగా ఉంటాయి కదా
ఆర్కిటెక్చర్ కంతా ఎళ్ళ తీయలేముో
ఆ
మరి అంత చెప్పాను కదా పెద్ద ఫోటోగ్రాఫర్ నేం కాదు ఉన్నదాన్నే కొంచెం నీటి తేయాలని నేను అనుకుంటాను
ఓకే ఇలా మీ దగ్గర కెమెరా ఏమన్నా ఉందా లేదంటే ఫోన్
అన్ తీస్తా ఉంటా నేను మామూలుగా క్యమెరా మంచి క్యమెరా పిక్సల్స్ మంచి పిక్సల్స్ ఉండే ఫోన్ నే తీసుకుంటాను కాబట్టి ఫోన్ లో తీసుకుంటాను ఫొటోస్ కాకపోతే ఇప్పుడు ఉన్న టెక్ టెక్నాలజీకి ఏఐ కెమెరాస్ అవి ఇవి వచ్చాయి కాబట్టి
ఓ
అప్పట్లాగా అంత ఇదిగా రావట్ల మీరు
ఓకే
ఫోటోసు
ఓకే మీరు ఏదన్నా ప్లేస్ అడ్వెంచర్ చేయాలంటే ఏ ప్లేస్ అడ్వెంచర్ చేస్తారు
అడ్వెంచర్ అంటే ఎటువంటి అడ్వెంచరు ఎంజాయ్ చేసే అడ్వెంచరా మనసుకి శాంతం కలిగించే అడ్వెంచరా
అంటే మీ ఏజ్ నాకు తెలియదు కదా ఎంజాయ్ చేసే మూడ్ లో
అదే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఎంజాయ్మెంట్ ఉంటుంది ఇప్పుడు ఎంజాయ్మెంట్ అంటే నాకు కూడా ఉంటాది ఇప్పుడు ఆ ట్రిప్ వెళ్ళి రావడము ఒక ఎంజాయ్మెంట్ ఆ ట్రిప్పు కాకుండా ఎప్పుడైనా గుళ్కి వెళ్ళి రావడము అదొక ఎంజాయ్మెంట్ లేదు ఊరికే బండ్లో తిరగడం అది కూడా అడ్వెంచరే అది కూడా ఎంజాయ్ మెంటే
అంటే ఏదనా పర్టిక్యులర్ ప్లేసెస్ ఈ ప్లేస్కి వెళ్ళాలి నేను అది బైక్ లో వెళ్ళాలి లేదంటే పడవలో వెళ్ళాలి లేదంటే ఎయిరుప్లైన్ వెళ్ళాలి ఇట్లేదన్నా అట్లా పర్టిక్యులర్ గా ఉందా
ఏరోప్లెన్ లో అయితే లాస్ట్ ఇయర్ నేను కాశీకి వెళ్ళాలనుకున్నాను వెళ్ళోచ్చేసాను నేను మా ఆవ్వా గారు మేమిద్దరం
ఓకే ఈ ప్రయాణం ఎలా జరిగింది
ఆ మొదట్లో నన్ను అడిగేది ఎప్పుడైనా ఒకసారనా నన్ను నేను ఫ్లైట్ లో వెళ్ళాల అనేసి అనింది చనిపోయే ముందు ఆ కోరిక నా తీర్తే బాగున్ను తీరాకుండా ఎక్కడ చనిపోతానో అని బాధపడేది సడన్ గా అది నేను ఒక టూ ఇయర్స్ అనుకోని
ఏ అలాగా వెళ్ళే అవకాశం మీక అంతగ లేదా
ఎలాగా
అంటే ఆ చనిపోయే లోపల వెళ్ళాలన్న విషయం పెట్టుకున్నారు కదా
నేను పెట్టుకోలేదు మా అవ్వ పెట్టుకున్నాను
మీరు చెప్పడం కూడా మీ అవ్వగారు గురించే ఇప్పుడు ఎవరు చూసినా వెళ్తూ ఉన్నారు కదా అలాగ మీరు రే అసలు ఎప్పుడు వెళ్ళలేదా ఎట్లా అసలు మీ
నేన్ ఇంతవరకు ఎప్పుడు ఎవరు ఎయిర్ప్లెయిన్ కూడా చూసింది లేదు దూరం నుండి చూసినాం అంతేగాని ఫ్లైట్ ని దగ్గర నుండి చూడలేదు ఎక్కలేదు కాబట్టి మనకే మన కే అంత ఉన్నప్పుడు అంగ అప్పట్లో పు ఇంగ్ వాళ్ళకి కొంచెం ఉంటాయి కదా, చనిపోయే లోపల ఒకసారి ఉన్న ఫ్లైట్ ఎక్కాలి అనేసి అనింది. అందుకని ఇంకా అది ట్వంటీ ఇయర్స్ అరో అన్నా చనిపోవచ్చు, టెన్ ఇయర్స్ తర్వాత అన్న చనిపోవచ్చు అది. అది కాదు ఇక్కడ మ్యాటరు
అ
ఆ కోరిక అనేది ఉన్న ఉండేటప్పుడే తీరాలి అనుకోని
ఓకే ఓకే మీ ప్రయత్నం ఎలా జరిగింది
మేము హ్యాపీగా టికెట్ బుక్ చేసుకున్నాం రోన్ టిప్పు
ఓకే మీరు కాశీకే వెళ్ళారా ఇంకా చాలా ప్లేసెస్ వెళ్ళసి వచ్చారా
ఆ ఫ్లైట్లో వెళ్ళినప్పుడైతే ఓన్లీ కాశీకి వెళ్ళాము కాశీలో దర్శ నం చేసుకొని గంగా ఘాట్లో కూర్చొని ఇంకా అక్కడున్న ఘాట్స్ అన్ని చూసి పడవలో ఆ నదిలో తిరుగుతూ గంగా నదిలో ఘాట్ల అన్ని చూసి తర్వాత సాయంత్రం మూట గంగాహరతి కూడా నే ను ఎక్స్పీరియన్స్ చేసి మళ్ళీ తర్వాత మ రుసటి రోజు మేము రిటర్న్ అయిపోయాము మళ్ళీ ఫ్లైట్లో కాబట్టి అది ఒక ఫస్ట్ అండ్ బెస్ట్ ట్రిప్
ట్రిప్పా ఓకే మెమొరబుల్ ట్రిప్ప ఓకే అలా గ ఇప్పుడు మీ మీ గ్రాండ్ మదర్ విష్ కదా అది మీ విష్ అలా ఏమన్నా ఉందా
నాక్ అక్చుల్గా మా అవ్వ విష్ వచ్చి మా గ్రాండ్ మదర్ విష్ వచ్చి ఫ్లైట్లో వెళ్ళడం ఆమె విషు కాశీకి వెళ్ళడం నావిషు సో ఇద్దరిది ఇక్కడ ప్లాన్ చేసుకోని పోవాలని
ఓకే
అవును అది కూడా మనం అనుకుంటే జరగదండి ఏది కాని అన్ని శివుడా ఆగ్నే ఉండాలి ఏదైనా కానీ
ఓకే మీరు అనదర్ కంట్రీస్కి ఎళ్ళాలనేమన్నా
నేనైతే అనుకుంటా ఉన్నాను ఒక టూ ఇయర్స్ నుంచి అంటే ఫస్ట్ అయితే నేను ట్రిప్ లాగా వెళ్ళి ఎక్స్ ఫ్లోర్ చేసి రావాలనేసి అనుకునే వాడిని ఎప్పుడైనా ఒక హాలిడే ట్రిప్ లాగా ప్లాన్ చేయాలని నాకు ఒక ఫ్రెండ్ ఉండేవాడు అతను కూడా అడిగేవాడు ఎప్పుడు ఒక ఫార్టీ టు ఫిఫ్టీ థౌజండ్
తెలుసుకోవచ్చా అది ఏ కంట్రీ అని
ఫారెన్ అంటే ఉంటాయి కదా వీట్నం వీట్నం వచ్చి చీప్ అండ్ బెస్ట్ కంట్రీ అంటే అక్కడ మన వన్ రూపీకే అక్కడ చాలా వస్త వస్తాయి ఇప్పుడు మనం ఇక్కడ ఒక బిర్యానీ వంద రూపాయలు పెట్టి కోన్నము అంటే అ క్కడ నలుగురు ఐదు మంది తినొచ్చు ఒక బిర్యానీ అదే వందరు
ఓకే ఓకే
కాబట్టి అంతా కాస్ట్ వేరియేషన్ ఉంటుంది నాకైతే అక్కడికి వెళ్ళాలనేసి అనిపిచ్చేది ఇ ప్పుడు గాని చిన్నప్పుడైతే స్విట్జర్లాండ్ ఆ మంచు ప్రదేశాలో తిరగాలనేసి అనిపిచేది మంచు ప్రదేశం కొండల్లో ట్రైన్ జర్నీ వెళ్లాలని
అలా వెళ్ళే ఆపర్చునిటీ మీకోస్తే ఫ్యామిలీతో ఎళ్తారా ఫ్రెండ్స్‌తో ఎళ్తారా లేదంటే
నేనైతే మా ఫ్యామిలీ నేను మా ఫ్యామిలీతో వెళ్ళను ఎందుకంటే వాళ్ళు అక్కడ కూడా నన్ను ప్రశాంతంగా ఉండనీవ్వరు కావాలంటే నేను మ చెల్లి వాళ్ళ కొడుకు నేను ఇద్దరు కలిసా
అంటే మీ ఫ్యామిలీతో వెళ్ళారంటే ఇంకా వాళ్ళని ఎవరు తీసుకెళ్తారు
వాళ్ళని తీసుకెళ్తాము కాకపోతే అట్లాంటి దూరం ప్రదేశాలకి అంత తీసుకెళ్లగుడ తీస్
అంటే వా అంటే మీకున్న విష్ ప్రకారం వాళ్ళకి కూడా అలా మీతో రావాలి అలా ఉంటుంది కదా
ఉంటది కానీ ఉన్నప్పుడు ఇంకా తీస తీకెళ్తాను గాని అదే పనిగా వాళ్ళని ఇబ్బంది పెడుతూ నేను ఇబ్బంది పడుతూ తీసుకెళ లేను
అంత ఇబ్బంది పడ్తాం ఫ్యామిలీతో ఎందుకంత ఇబ్బంది పడ్తాం
ఎందుకంటే వాళ్ళు చిన్న చిన్న వాటికి నా వాళ్ళ కాదు నేను చిన్న జే అదేమది కింద కూర్చొని లేస్తే నా కాళ్ళనొ పు లోచేసింది కొంచెం దూరం కూడా నేను నడవలేను ఆటో నా ముందరాకే రావాలి ఆ అలా చెప్తా ఉంటారు అందుకనేసి ఇంకా బయట వెళ్ళినప్పుడు మనం కొన్ని కొన్నింటికి అడ్జస్ట్ అవ్వాలి అవ్వకపోయినా మనం చెయాలి కొన్ని కొన్ని
అంటే ఓల్డ్ పీపుల్స్ కదా కాబట్టి అలా ఉంటారు
ఆ ఓల్డ్ పీపుల్సే కొంచెం గ్యాప్ తీసుకొని టైం తీసుకొని అడ్జస్ట్ అవ్వాలి
అంటే ఎంగ్లాగా వాళ్ళు ఉండలేకపోవచ్చు కదా అది కాకుండా కొత్త వాతావరణంలోకి వెళ్తారు వాళ్ళనింతా టేక్ కేర్ చేసుకోవాల్సింది మనమే కదా
కేరింగ్ అయితే తీసుకుంటాం కేర్ చేయకుండా ఏమి మనమేమి పారిపోము కేరింగ్ అయితే తీసుకుంటాము కాకపోతే బయట వెళ్ళాలనుకున్నప్పుడు ఫస్ట్ నేను వెళ్ళి అన్ని చూసు కొన్ వచ్చా వచ్చాక ఓకే అటువంటి ప్లేస్ కి ఫ్యామిలీని తీసుకెళ్తే నాకు అంత ప్రజర్ ఉండదు అనేసి నాకు అనిపించినప్పుడు నేను ఆ ట్వంటీ ప్లేసెస్ కే తీసుకెళ్తాను
ఓకే ఫస్ట్ మీరు ఆ ప్లేస్ ని
నేను కేదారు నాద్ యాత్ర ఎక్కాలి అనుకుంటాను అనేసి నేను వె పోయి వచ్చేస్తాను నాకేమో అవుతుందో అవుదో పక్క పక్కన పెడితే వెళ్ళాలని అనుకున్నప్పుడు వెళ్లాాల్సిందే ఖచ్చితంగా వెళ్లేే వచ్చేస్తాను అదే ఫ్యామలీ
ఎక్స్ప్లోర్ చేసి అక్కడ ఫెసిలిటీస్ బట్టి తీసుకు
అవు అదే ఫ్యామిలీని తీసుకొని వెళ్ళాలి ఆ కేదార్ నాథ్కీ అను అనుకుంటే అది వాళ్ళు ఎక్కలేరు నడవలేరు కాబట్టి నేను తీసుకెళ్తాను అంటే అది తప్పు నా సైడ్ అవుతుంది ఎందుకంటే వాళ్ళ వల్ల కానివి మనం చ
హ్మ్మ్
హ్మ్మ్
నడవలే నడవకుండా వెళ్ళడానికి అక్కడ ఏమన్న ఆప్షన్
ఆప్షన్స్ అంటే హెలికాప్టర్ ఆప్షన్ ఉంటుంది మళ్ళీ ఈ గాడిదలు వట్ట తీసుకెళ్తా ఉంటారు మ్యూల్స్ పైన ఇంకా మనుషులు కూడా అదేమది పల్లకిల్లాగా వేసుకొని తీసుకెళ్తా ఉంటారు కానీ అవన్నీ కూడా మనకు ఎంత సేఫ్ అనేసి అనిపించదు కాబట్టి ఎక్కడైనా డబ్బులు కొంచెం బాగా పెట్టుకుంటే హెలికాప్టర్ అవన్నీ కూడా తీసుకో దాంట్లో వెళ్ళి రావ సో అది ఇబ్బంది ఏమి లేదు ఏదైనా ఒక ప్లానింగ్ ఒక ఆ కమిట్మెంట్ ఉన్నప్పుడే మనం అది హ్యాపీగా వెళ్ళి చూసుకొని ఎక్స్పీరియన్స్ అవుతాము
వాల్యుబుల్ థింగ్స్
నాతో షేర్ చేసుకున్నందుకు ధన్యవాదాలు
ఓకే ఓకే మరి ఉంటాను జాగ్రత్త
ఓకే